హలో
మ మ
హలో
హలో
ఉ చెప్పు
బోన్నావ్
ఆ బాగున్నాము మేము నువ్వు ఎలా ఉన్నావు
బానే ఉన్న మీరెలా ఉన్నారు
ఉ బాగున్నాను తిన్నారా
ఆ తిన్నామండి మీరు
ఉ తిన్నాం ఏం తిన్నారు
చికెన్
చికెన్
అవును చికెన్ దిన్నా నువ్వేం తిన్నావు
ఎంత చెప్పినా చికెన్ తింటూనే ఉంటారు సిగ్గు లేకుండా
అవునండి కొంచెం మంచి
బయటికిరా వాయిస్ వినపడట్లే ఆ చెప్పువే సంగతి ఎప్పుడేళ్తునావ్ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు ఇంటికి
హలో రేపు వెళ్తానండి మీ మీరు
నేను వినయక చవితికి వెళ్తాన అండి
ఎందుకు వినాయక్ చౌతికి
ఆ ఇంకా వినాయక చవితి అంటే కొంచెం ఇష్టం నాకు
ఇంక చాల రోజులు ఉంది కదండి వినాయక చవితికి
అయినా అప్పుడే ఇంక సెలవులు దొరుకుతాయి కాబట్టి ఇంగ అప్పుడే ఆ పండక్కే పోతాం అండి
ఓహో ఎట్ల జరుపు కుంటారు మీరు ఆ పండుగని
నేము ఏదో చెరువులో అంత కాకపోయినా కొంచెం మా నెల్లూరు సైడ్ బా జరుపుకుంటారండి
ఎలా చేసుకుంటారు
ఏముంది పొద్దున్న వేస్తాం
ఉ
పండక్కి ఇంకా మట్టి విగ్రహం మట్టి వినాయకుని చేస్ సం
మీరు చెయ్యరా
మేము ఎందుకు చేస్తాం వినాయకుడిని బయట మట్టితో చేస్
నేన్ నేను నా తమ్ముడు అయితే మేమే చేసుకుంటాం బంకమ్మను
అమ్మాయిలు అయితే చేస్తారు మా ఇంట్లో అమ్మాయిలు ఎవరు లేరు సో
ఆహా దానికి జండర్ కూడా ఉందా అండి
ఇంక అమ్మాయిల కదండి నచ్చితే ఇంకా మా అమ్మ మా అమ్మ మా నాన్న వెళ్ళి బయట నుంచి తెచ్చ అలవాటు కటింగా
నైస్ అండి
బా బయట మట్టి బంగ మట్టితో అచ్చు అచ్చు విగ్రహం అంటుది అచ్చు
ఆ తెలుసు తెలుసు
ఇంకా అది అది తీసుకొని వచ్చి పెడతాము పాల వెెల్లి అంటారు అదింత కట్టి ఒక స్టేజ్ లాగా ఇంట్లో పాలవేల్లి ఉ పాలవెల్లి అంటరు వినాయకుడికి చుట్టూ డిజైన్ లాగా పండ్లతో డెక షను అలా చేస్తారు పన్ను తయలారు చేస్తారు కదా మా ఇంట్లో మా తమ్ముడు నేను మా అమ్మ మా నాన్న మా నానమ్మ అంబరం కారాజ పిండి వంటలు చేసుకొని అలా అలా తిని ఇంక సాయంత్రం అయితే ఇంకెవరు ఉంటారు నువ్వు ఉంటావా ఎన్న కొంపదీసి మేము ఆఐదుగర గదా ఉండేది మేము ఆదుగర మే
ఓహో అవునా
ఇంకెవరు ఉంటారండి
అడుగుతున్న
మీరు అలా జరుపుకుంటారు మీ వినాయక చవితి
ఫస్ట్ మీరు చెప్పండి మొత్తం తర్వాత నేను చెప్తాను
నేమేము ఉంది ఇంకా అదే ఇంకా వినాయకుని తెచ్చుకొని ఇంకా ఆ రోజు ఇంగ పిండి వంటలు చేసి ఇంకా మొత్తం తినేసి బాగా ఇంకా సాయంత్రం అయితే మా ఫ్రెండ్స్ తో కలిసి అలా మొత్తం విగ్రహాలీని చూడ్డానికి వెళ్తాం. మా వీధిలో ఫస్ట్ చూసేసి ప్రతి వీధికో బొమ్మని పెడ్తారు వినాయకున్ బొమ్మని మ్ ప్రతి వీధి మా వీధి లో అదే మా ఏరియాలో ఒక ఆరేడు ఎనిమిది విగ్రహాలు వినాయకుడ్ విగ్రహాలు చూడొచ్ ఇంకా అలా సెంటర్కెళ్తే ఇంక చెప్పబడ్లే
అయితే మీ మీరు మీ స్నేహితులు అందరు కలిసి బా సెల జరుపుకుంటారన్మాట్
సెలబ్రేట్ ఏం చేయము అంత చూస్తాం తిరిగి చూస్తాం వెళ్ళి ఊరంతా బొమ్మల్ ఎక్కడ బాగున్నాయని
అవున్ మీ స్నేహితులు ఎలా ఉన్నారు బాగున్నారా?
మా స్నేహితుల బాగున్నారు.
మ్ హ్
నీ స్నేహితులు ఎలా ఉన్నారు?
బాగున్నారు.
మీరెలా జరుపుకుంటారు
మేము కూడా అంతే కనీ మేమేం పాల వెల్లి పెట్టము.
మ్ మీరె చేస్తార్ కదా విగ్రహం
ఆ చిన్న విగ్రహం చేస్తాం. చిన్నదంటే కొంచం చిన్నది మరి ఇంట్లో కనీ మంచిగా పెట్టాల్ కాబట్టి మళ్ళీ బైటి నుంచి తీస్కొస్తాం మట్టి వినా రెండూ చేస్తాం కదండి
ఆ
అవును
నేన్ మా స్కూల్లో చేసా మం ఒక్ చేసామా ఏదో ఒక్సార్ చేసా అనుకుం ఒక్కసార్ చేసా అండి. స్కూల్ అప్పుడు అది గుడా చేయాల్స్సోచ్చింది వినాయక్ చవితి సెలబ్రేషన్స్ అప్పుడు కాలేజ్ స్కూల్లో మా పాఠశాలలో చేసాం. మ్ దాన్ తర్వాత మీకేం ఇష్టం పడగలు
నాక్కూడా నాక్ పండగలన్ని ఇష్టమే
పండగల్ అన్ని ఇష్టమా నాక్ దీపావళి బాగా ఇష్టం ఇంగ
ఆ నాకింకా దీ దీపావళి కూడా ఇష్టం. ఇంకా సంక్రాంతి ఇష్టం.
దీపావళి ఎలా జరుపుకుంటారు మీక టపాసులు కాలుస్తారా అసలు
అవును ఏంటండీ ఎవరికి మాకేం భయం లే నా కేం భయం లేదు.
తెలుసు తెలుసు
ఏమండి మాక్ అం మమ్మల్ని అంత తక్కువంచనా వేస్తున్నారా?
ఎప్పుడన కా కా ఏమంటరు తపాసుల్ కాల్చ
దీపావళి అనేది నరక చతుర్దశి అంటే ఆ రోజు నరకా సురుడిని వధించిన రోజు అంత మాత్రాన ఆ టపాసుల్ పేల్చాలని రూల్ ఎక్కడ లేదు.
అవునా ఆ ఆయన్ రాక్షసు
ఊర్క ఆవును రాక్షషులు చంపెశారు సత్యభామ తెలుసు అవును అంటే మనలో ఉన్న చెడు అంతం చేయాలని తప్ప క్రాకర్స్ అన్ని పేల్చి పొల్యూషన్ ఎక్కువ చేయాలని కాదు
పర్యావరణం బాగుంటుంది ఒక రోజు కలిస్త
పర్యావరణం ఒక్క రోజయినా
ఒక్క రోజైన ఇంకా బాగుంటుంది ఆ రోజు సారే ఒప్పుకుంటా కానీ దీప్ దీపాళి దీపలు కూడా పెడతాంలే దీపావళి కూడా మా ఇంట్లో అయితే అతే మా ప వీళ్లకి కారిడార్ ఉంది కారిడార్ లో పద్దది అక్కడ ఇంకా మా అమ్మ పెడుతుంది మా అమ్మకి హెల్ప్ చేస్తది దీపాలు పెట్టే దానికి ఇరవై ఏడు దీపాలు ఎన్న పెడ ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నా సంథింగ్ దానికి లింక్ లాగా అన్ని ఒక్కొక్క నక్షత్రానికి ఒక ఒక్కకటి
ఓహో అలా సెలబ్రేట్ చేసుకోవాలి మేము కూడా దీపాలు బట్టి బాగా సెలబ్రేట్ స్వీట్స్ చేసుకుని చేస్తాం నా తమ్ముడు కాలుస్తాడు కానీ నాకు తెలిసినప్పటి నుంచి భయం కాదు పర్యావరణం ని అలా చేయకూడదు
త చే
అవును ఎంత సొల్లు మాటలేం కాదు కొంచమైనా బుద్ధి తెచ్చుకోండి మీరైనా ఒక రోజు ఒక రోజు చేసినా కూడా నష్టం నష్టమే
చేయాల్సిన ఇప్పుడు మీరొక్కరు మీరొక్కరు కాల్చకపోకపోయినా
అవును నాలాగే ప్రతి ఒక్కరు ఒక్కరు ఒకరు అన్ కుంటే ఏం పాడవ్వదు కదండి
హ్మ్ అవునండి
ఇప్పుడు నేను ఇక్కడ ఒకదాని అనుకుంటున్నాను అలా ఇంకొకరు ఇంకొక చోటు కూడా అనుకుని ఉండొచ్చు అలా నేనోక్కదాన్నే కదా అని చెప్పి అనుకుంటే
ఆ ఇంకొకరు మిమ్మల్ని మార్చేస్తే ఏం చేస్తారు
ఎవరో మార్చలేద మార్చలేదండి మనం మనసు స్ట్రాంగ్ గా ఉండాలి మనం అనుకున్నది అవును
హ్మ్మ్
అవును
ఉమ్మ్ బానే మాటలు చెప్తున్నారండి
మాటలు కాదండి నిజాలు అవును ఒకసారి నేను అనుకుంటున్నా నా మనసు మైండ్ ఎవరు చేంజ్ చేయలేరండి
అవునా అండి అయ్యయ్యో
అవును కదా మనం మనసుకి నచ్చిందే చేయాలి
మీ మనసుకు నచ్చిందే చేస్తానార అండి
అవును మీరు చేయట్లేదా
నేం చేస్తున్నా అండి
ఆహా
హ్మ్
అన్ని విషయాలోని చేస్తున్నారా
మీరు చేస్తన్నారా
అవును ఇంకే పండగ ఇష్టం
టాపిక్ ఆ ఇంకా సంక్రాంతి సంక్రాంతకుడా ఇష్టమె ఆ హాాలిడేస్ వస్తయిని వర్షగా ఏడు రోజులు అందుకు ఇష్టం
సెలవులు వస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తే మా అమ్మమ్మ పిండి వంటలు చేసి పెడతారు
మీరు ఒకటనా చేయడం వచ్చు వచ్చా అండి ఎప్పుడు తిని పెరగడం తప్ప ఏమ ఒక్కటనా చేసిచ్చారా అండి
అదృష్టం ఉండాలి నాకు చేతి వంట తినాలంటే రాసి పెట్టిండాలి రా రాసిపెట్టిండే వాళ్ళకి అందరిక
హ్మ్ సరేలే మీ వాళ్ళకైతే ఇచ్చుకుంటారులే
ఇంకే ఎ పండగలు ఇష్టం
ఇంక ఏం పండగలిష్టం లేవ్ అవే
ఎందుకండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు
కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది ఆ అంతే అది
ఆ
మీకు మళ్ళీ ఉందిలేండి
ఇంకేమండి చారోజులైంది మిమ్మల్ని కలిసి ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది మీ చదువు
మా చదువు చదువులానే ఉందండి మీదేలా ఉంది
పర్లేదు ఏదో పోతా ఉంది
ఏం పోతా ఉంది
పర్లేదండి బానే చెస్తాంది పండుగ కోసమే వెయిట్ చేస్తున్నాను ఇంటికెళ్ళొచ్చా అని ముస్లిం మొహరం ఉంది కదా ఇంకప్పుడు మాకు హాలిడేస్ ఇచ్చారు త్రీ డేసు అవును పక్కా అండి
అవునా అండి
అవును సో ఇంకా రేపు వెళ్ళిపోతాను
ఆ మ్
మీరు కూడా వెళ్ళండి మీ ఇంటికి బాగుంటుంది
మీకు బాగుంటుందిలే అండి
మీకు కూడా బాగుంటుంది వెళ్ళండి
ఆ మాకు బాగుంటుందిలే మేం తిరుమలకి వెళ్దాం అనుకుంటాన్నాం
అట్నుంచి అట్టే వెళ్ళండి
లేదులే అండి ఏమో ఇంకా సరిపోదు టైం
మరి లడ్డు తెస్తావా
హ్మ్మ్ తెస్తా తెస్తా పెద్ద లడ్డు హ్మ్
చిన్నోడేనా పర్లేదు.
అసలు అడ్డే తేనండి నాకు ఇంట్రెస్ట్ పోయిందండి.
సరేలేండి.
ఆహ్ బదా తెస్తా ఓవరాక్షన్ అండి అంత తేస్. తెస్తా అన్నప్పుడు తెస్తా ఆహ్
తిన్నారా.
తిన్నాము మీరు.
తిన్నామండి.
ఆహ్ మీకు ఎలా ఉంది.
పర్లేదండి బానే ఉంది ఆయిన. వాతావరణం ఇక్కడ బాలే బానే ఉంది. బాగుంటుందండి వే మరీ అంత వేడిఉండదు.
ఆహ్.
ఉమ్ బాగా చల్లగా ఉంటుంది అవును మీకు ఎలాంటి వాతావరణం ఇష్టం.
మాకా చాల్లగా ఉంటుండె వాన పడుతూ వాన పడుతూ అంటే ప్చ్ అదొ ఒక టైప్. బాగానే ఉంటుందండి వాతావరణం.
మరి మీ సైడ్ చాలా వేడిగుంటుంది కదా ఎలా తట్టుకుంటుంన్నారు.
వేడిగున్నా సాయంత్రం చల్ల గాలిలు పడతాయండి బాగుంటుంది.
చాలా కష్టము అండి బాబోయ్ ఈ ఒకసారి వచ్చాను. అస్సలు ఇంక జీవితంలో రాకూడదు అనుకుంటాన్నా.
మీరు అక్కడికే వస్తారులేండి.
ఉమ్ చాలా కష్టము అండి ఆ వేడి తట్టుకొని ఉండడం. అబ్బా ఒక్క రోజుకే ప్రాణం పోయింది.